హలో
లా
ఆ ఏం చేస్తున్నావ్ బాగున్నావా
బాన్నా ఏం చేస్తున్నారు
ఏం ఉంది ఇప్పు అన్నం తింటున్నాం
ఇప్పుడు తింటున్నావా
ఆ
ఇ ఎంత సేపు
ఏం లేదు ఇంట్లో పనులు అంతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చా అండి
ఆ
అక్కవాళ ఇంటికిచ్చా
ఆ లేదు మాకు ఫోన్ చేశానంటే
అదే నేను మా అక్క వాళ్ళు ఇంటికివచ్చాను గానే
నువ్వ ఎలావా
ఆ
ఎల్లనన్నావుగా
మల్ల వచ్చా ఇంటికాని ఖాళీగానే ఉన్నాం కానీ ఉ ఇంటికాడ ఖాళీగాని ఉండొచ్చు
ఆ ఏం పెట్టారు నీ కోసం
ఉ
ఏం పెట్టారు తినడానికి
ఏం పెట్టా గానీ మూలుగా మాములుగా అన్నం తిన్నాం బయటికి ఎళ్తాం సాయంత్రం ఎల్తే సా బయటికి వెళ్లాలు వాళ్ళు ఏడికి తీసుకెళ్తాదో మా కు ఏడికికి తీసుకెళ్తాదో తెలిదు ఉ
అచేసైడు ఎప్పుడైనా బయటికి వెళ్ళావా
అందుకు ముందు ఎప్పుడో ఒకసారి వచ్చే ఉ మామూలుగా ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాకో వన్ ఇయర్ బ్యాకో వచ్చా
ఆ
అప్పుడు వచ్చా ఇంకా అంతే మళ్ళీ ఇప్పుడు వచ్చా ఉ ఉ ఎది ఉత్
కోన్ ఆకలి ఏస్తుంది స్నా
ఏంది ఇంకా గ్రూప్ లో పెట్టారు చూసావా ఎగ్జామ్ అని
ఉ
ఉ నేను రాశాను నువ్వు రాశావా
లేదు రాయాలి
ఆ
చూసా స్టార్ట్ చేసా టూ పెట్టా ఇంకా మళ్ళీ వెనకాల వచ్చింది
ఉ ఏమోలే. ఆ అయిపోయాయి ఏదో ఏయో పేట్ట
ఆ
ఆ చూసినప్పుడు లే
ఉ ఏది పెట్టినా అక్కడ తోప్ ఏముంది బ్యాంకు లేం రావు మనకి
అంతే కదా అండి తర్వాత అయినా పెడతారు వాళ్ళదే ఎగ్జామ్
ఉ మాములుగా ఫార్మాలటీ అది
ఆ ఏదో ఇంకా మళ్ళీ రాయిపోతే మళ్ళీ గ్రూప్ లో మెసేజ్ వస్తాయి గా రాయలేదని
ఉ అందుకనేది
మళ్ళ రాలేదు రాయలేదని అందుకని రాసేసా ఉ
రేపు రాకుర్తిలో చూస్తావా
హా ఏంది ఇంకా
ఏముంది ఏమిలే చెప్పడానికి నువ్వే చెప్పాలి. మీద అప్ప బయటికి వెళ్దాం అనుకుంటున్నాం సాయంత్రం అట్టా తిరిగి వద్దాంలే కూసేపయినా
మీ ఊళ్ళో ఏందో తిరనాళ్ ఉంటాయి అన్నావు కదా ఏంటి అవి
అది తిరణాలయ ఇది మే నెల్లో అది అయిపోయింది కదా
అది చెప్పవ ఎలా
అది తల్లిది ఏమైన్నా తల్లికి ఏమన్నా మనం మొక్కుకుంటే అది ఖచ్చితంగా నేరవేరుతది అంటే ప్రెగ్నెంట్ రాకపోయినా ప్రెగ్నెంట్ ఈ చాలా సంవత్సరాలు అవుతాయి కదా కొందరు పెళ్ళి అయ్యి ప్రెగ్నెంట్ తర్వాత అత్తగారి ఇంటికి వచ్చి ఒక రోజు అల్ల పడుకుంటే నైట్ టైమ్ లో ఇన్ని గంటలని పడుకుంటే అప్పుడు ఆ తల్లి ఆ తల్లి దగ్గర బబ్బుంటే తర్వాత ప్రెగ్నెంట్ అవుతదని నమ్మకం అదొక నమ్మకం ఉ ఉ
ఉ
చాలా మన ఇష్టం ఆ బాగా చేస్తారు
ఉ
మళ్ళీ ఏమనా పుట్టిన పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు గా పుట్టినోళ్ళు అప్పుడే వాళ్ళకి మూడు మూడు సంవత్సరాలు రాంగనె పసుపు బండి ఇతరు అంటే పసుపు బండి ఒక తట్టలో గుచ్చోబెట్టి పైకి లేపుతారు అలా లేప్తే మంచిది ఆ పిల్లకి మంచిది జరుగుతాయని బా చేస్తారు తీర్నాల ప్రతిఒకటి బాగా మా ఊరిలో
ఉ
ఉ
అప్పుడేమన్నా నీసు వండుకుంటారా
ఆ
అప్పుడు నాన్ వెెజ్ ఎమన్న వండుతారా
నాన్ వెజ్ వండుతాం నాన్ వెజ్ వండుతాం అందరు వత్తారుగద రెలెటివ్స్ అందరు మావాళ్ళు అందరు వత్తారు ఇంకా అంత బిజీ బిజి ఎ ఇంకా అప్పుడు ఊ అప్పుడు సరిపోతాయి ఫుల్ అప్పుడు తినానికి కూడా టైం ఉండదు మనకి ఆ తెచ్చిన టైంలో కదా వచ్చిన చూసుకొడమే సరిపోతుది
మల్లి కల్వనున్నారా
ఉ అదే అదే
ఇంట్లో మనుషులు ఉంటే పని అవ్వదు కానీ అందరు ఉంటే గమ్మత్తుగా ఉంటుంది
మళ్ళ ఒకరిని చూసి ఒకరిని చూడకపోతే మళ్ళీ బాగోదు పలకరియాలందరిని.
నమాజ్ చదివా
హ్ నలుగురిని పంపియాలె ఇంటికి వచ్చినోళ్ళని మరి పలకరియకపోతే పలకరీయలేదంటారు.
హ్మ్
అదే పలకరిచామానుకో మా పన్లో అయిపోతది.
ఆహా అంతేలే
హ్మ్
మనని బాచూడట్లా వాళ్ళని బాగా చూస్తున్నారనే ఫీలింగ్ వచ్చిద్ది వాళ్ళకి.
ఆ అట్టా చూసుకున్నా కూడా చూసుకోలేదు అనుకుంటరు కొందరు మళ్ళీ.
హ్
హ్
ఏం చేస్తున్నావు?
ఏముంది ఏం లేదుమా తిన్నా. ఆ నువ్వు తిన్నావా?
తిన్నా
ఉ
అయినా ఆకలిగా ఉంది అందుకని చకోడి లవి ఉంటే తింటున్నా.
ఆ
ఇంటి దగ్గర అయితే సక్కగా ఏది పడితే అది తినచ్చు.
ఆ
సరిపోవట్లా
హ్ అదే కదా బాద హ్ ఏంది ఇంకా
ఎళ్లమన్నరా ఆంటీ వాళ్ళు అక్కడికి వచ్చావు.
ఆ
ఇంటి పక్కననా
ఆ ఇంటి పక్కనే. ఉ
అక్కడి దగ్గర్లో ఏముంటయి వెళ్ళడానికి మీరు.
ఏముంటయి కొత్త ప్లేస్ కదా కొంచెం వెళ్ళటమే ర అంటే అన్ని ప్లేస్లు తిరుగుతం బాగా ఉంటయి టెంపుల్స్ తిరగొచ్చు.
హ్
మన కొత్త కొత్త చూసుకోవచ్చు, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు.
హుహ్
ఉ అంత కట్ట
పూజీ పూజీ చెన్నై ఎల్లిందంటా ఏంది.
అవునా నేను మెసేజ్ చేసా ను వెళ్ళానని చెప్పింది కానీ ఏ ఊరు అని అన్లా.
ఆ ఏమని పెట్టావు.
ఏం చేస్తున్నావు, ఎడికన్నా వెళ్ళావా అంటే చెప్పింది ఇలా అని. చెన్నై అని చెప్పలా నాకైతే. అయినా ఆ పిల్ల మనకేం చెప్తదిలే.
నాకు చెప్పలేదు అశ్విని కి ఆ రోజు పండగ అని ఫోన్ చేసా తనకి
అఫ్
అహ తనే జేసింది నాకు ఏం జేస్తున్నావ్ అంటే నేన్ ఇలా బెంగళూరు లో ఉన్నా అమ్మాయి అంటే ఈద్ ముబారక్ అని చెప్పింది నాకు ఏంది మయి ఇప్పుడు జేసావు అంటంటే బి షిఫ్ట్మై నాకు ఈ పూజ వచ్చింది ఇలా మెసేజ్ చేసింది ఫస్ట్ పూజీ ఒచ్చింది నాతో మాట్లాలే మాట్లాట్లేదు తను అన్ చెప్ ప్పింది మీ కప్పుడు చిన్మయ్ నాకు ఫస్ట్ లోనె చెప్పింది కద్ తను నన్ అశ్విని వాళ్ళ కంపెనీ సైడ్ అట్ ఎళ్ళను అని చెప్పా నేను ఆ కాదు మాయ్ ఒచ్చింది నిజంగా నా ఎన్కాలుండి గూడ నాతో మాట్లాట్లా అది ఏంమంటే మొహం తిప్పుకుంటుంది అన్ చెప్తుంది నాతో సరే నువ్వైనా మాట్లాడొచ్చుగమా ఎవరు మాట్లాడి ఏ ఉంది ఆ
క్లో క్లోజ అఫిఫాను అనుకుంట్న మరి అతన్తో మాట్లాడుతుందింకదే గదా
మ్హ్ అదే చెప్తుంది నా మ్మాయ తను మాట్లాడుపోయినా నువ్వు మాట్లాడొచ్చుగా ఏమైంది ఇండస్ట్రీ అని అన్న చె న్నా నేను ఆతో మాట్లాడిన్నప్పుడన్న ఆ తను మాట్లాడినప్పుడు నేను ఎందు మాట్లాడతాను నా ముందులే ఉందిగా అది గుడ్ కనిపించట్ అని తను మాట్లాడుతుంది వాళ్ళ మధ్యలో నేను ఇరుకున్నట్టు నాకు కిందుకులే అని నేనేమో సౌజీ కి ఫోన్ జేసా సౌజీ వారుజు నాకు ఫోన్ మెసీజ్ కాల్ ఇచ్చింది మాయ ఇలా పూచీ చెన్నై ఎల్లిందాంటె ఆ ఎల్లింది మాయ్ అంది నాతో అసల్ ఎళ్ళలేదు్ అంటుంది పూజీ ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటే నేను అసల్ వెళ్ళలేదు మై నేను ఇంట్లోనే ఉన్నా నేను ఇంట్లోనే ఉన్నా అంటుంది నిజం చెప్పు నువ్వెళ్ళా వంటగా నశ్వి నాతో జెప్పింది ఇలా అన్నా నెన్ అసల్ ఎప్పుడు ఎళ్ళా మ నేను ఇంట్లో ఉంటే అని తను జెప్తుంది
నువ్వు అది ఆపిల్ల మాట తీస్కురాకుండా ఉండాల్సింద
యొవ్రూ
నుయారున్ ఆ పిల్ల మెసేజ్ చేయన్నప్పుడు ఇంక్ ఒదిలేయటమే ఆ పిల్ల నర్స్రీని చెప్పిందన్న అంటం బాగోదు మళ్ళీ వాళ్ళ్ ఇద్దరికి ఏదో అవుతుంది
తనే చెప్తుందిగా పూజీ ని చూసా నేను నా ఎనకాలే ఉంది నన్ను చూసింది పూజి మాట్లాడ్లా అంటుంది అందుకని ఫస్ట్ నేను అడిగా నువ్ ఎక్కడున్నావు అమ్మాయి అంటే నేను ఇంట్లోనే ఉన్నా అంది చెన్నై లేవా అంటే లేదు అంది నాతో
మ్ రేపు ఎప్పుడైనా ఔస్రం ఒచ్చినప్పుడు మనం గూడ్ అట్టే ఉందాం
ఉం ఎందుకు అలా అబద్ధాలు అని నేను చెప్పా ఒక్సారి కాల్ చేసా ఎత్తలా ఫోన్ చేయి ఫోన్ చేయనా అంది ఖాళీ ఉంటే చేయమాయ్ అన్నాయి ఇంకా రెండోసారి ఇంకా చేయలా వదిలేసా ఇంక నాకెందుకు లే అని
మ్
ఏందో మ్మ ఈల్లు ఇలా గొడవలు ఎందో మేము పెద్దాగా మాట్లాడం ఏందో
మళ్ళీ వాళ్ళ బాగానే ఉంటారు
పిపా వాళ్ళతో కలిసి ఉంటుందేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లారంట మరీ అమ్మాయి కంపెినీకి ఎందుకెళ్ళిద్ది నశ్రిన్ ఎవరు నేైన చూసిండిద్దేమోనని అనుకు
కాదు ఆడక ఎళ్ళి ఉంటది నాకు గూడా ఆడకే అంది నా తంటూ నా కంటూ చెన్నై
మైతను నాతో అసలు వెళ్ళలేదు నేను చెన్నై అంటుంది సౌజికేమో మేం తిరగడానికి కెళ్ళాం మేమ్ నలుగురం ఒచ్చామ్ అందంట నీతో ఏమో నేను కంపెనీకి ఎళ్ళానని చెప్పా
ఏమోలే ఆప్పి ల్ల్ చెప్పకూడదు అనుకుంటుంది ఇంకంతే
నేను యాడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నానన్న
సరిపోయింది అప్పుడు
నేను యాడికి వెళ్ళలేదు నేను ఇంట్లోనే ఉన్నానుని చెప్పా ఇంగ అంతే
ఏ సరే ఇందు
సరే